ఎలా చేశావు ఏం చేసావు
నార్మల్గానే చేసినా వచ్చింది అంతే ఏమన్న ఇష్యూ ఉన్నింటుంది లే ఆప్తి నాతో రెండు మాట్లాడేసి ఇంకా వాళ్ళ చెల్లికి చెయి లేేవితే నాకేజీ
ట్రై చేస్తా లేో వస్తే చేస్తా లేకపోతే వాళ చల్లి చేస్తా
ఆ ఉమ్ పైనుంది
ఇంకా వాయు ఫైవ్ ఉన్నాయి. అది క్లోజ్ కూడా అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు ఎవరికి ఏళ్ళట్లేదు. కావ్య కి చేసా ఆమెకు రావట్లేదు శ్రీ వాణి చేసా రాట్లేదు.
వచ్చవాగి చెయ్
భారతికి చేసిన రావట్లే అన్ని రుమిట్కి చేేసా నీరుమిట్కి వచింటుందా
గ్యాప్ ఇవ్వు వచ్చేకొంటున్న
ఉమ్ హు
ఉమ్ ఇంకా ఆమె వాళ్ళ చెల్లితో ఏం మాట్లాడాలో నాకు అర్థమే అవ్వట్లేదు రా నాయనా ఇ ఒడ్డెనాయెర్రి పెద్ద ఇంట్లో ఒడ్డె అయిపాయె ఈమధ్య రాంగ అక్క ఆడి ఆడింది తర్వాత ఆ వాళ్ళ వాళ్ళ క్లాస్ గురించి అడిగా వాళ్ళ క్లాస్ లో ఎవరో షగుప్తా అని ఉందంట ఆమె అంటే వీళ్ళకి పడదంట ఆమె పెద్ద విచిత్రమైన మనిషి అంటా వాళ్ళ క్లాస్ లో ఆమెకి వింటర్ లో వేడి పుడుతుందంట సమ్మల్లో చలి పెడతాదంట రివర్ రివర్స్ అంటా ఆమె పెద్ద ఆమె అందరు పైన పోయి కంప్లైంట్ చేస్తుందంట అదే చె ప్తుండే సరేలే ఇంకా అంతే మాట్లాడే తర్వాత నీకే ఎలా అయింది ఆ పిల్లకి ఆ పిల్లతో నాకు అలానే అయిపో పోయింది ఇంకా
ఉమ్ డిస్కౌనెక్టా వైఫై కనెక్ట్ చేసాను న ఇప్పుడు కూడా అంతే షిఫ్ట్ అవునురా వైఫై కనెక్ట్ చేసి వద్దు వైఫై కా చిస్తే రాదు నాకు కాల్స్ అప్పుడే అందుకే నేను ఆన్ చేసుకున్నా
సరేలే ఇది ఎంత అయితే అంత అయింది. నేను బై మిస్టేక్గా అప్పుడే నితిన్ కి చేసేసా అంటే ఇది నాకు తెలీదు వస్తుందని మీకు ఎవరికి రావట్లేదని నితిన్ కోసం ట్రై చేసాను రా అది పోయింది అప్పుడే వాడు నాకు చెప్పాడు ఏమని నాకు చేయకు నాకు నెట్ రావట్లేదని నేను జస్ట్ ట్రై చేసాన్ రా అప్పుడే ఏమైంది ది ఫోన్ చేసి ఎలా అంటే అట్లా తిడుతున్నాడు లిఫ్ట్ చేయెద్దు. ఎవరు చేయమంటున్నాడు అది ఇది అని బ్యాడ్ వర్డ్స్ అంతా తిడుతున్నారా ఫోన్ చేస్తే ఏమైపోయింది ఇప్పుడు వాడికి ఎంత ఇది రా బాబు మనుషులు అదే ఫుల్ కోబం వస్తుంది
ఏం చేయలేంలే వాళ్ళు మారడు అడగకపోతే
ఇది ఎతింది తెల్సా మేమో మనం ఆల్రెడీ వీళ్ళనంతా పెళ్లిి చేసేసుకొని మొత్తం అ ఆ ఏ పెళ్లి చేసుకొని చాలా ఇయర్స్ అయిన తర్వాత ఎట్లా మాట్ ట్లాడుకుంటామొ అలా మాట్లాడుకుంటం
ఎక్స్పీరియన్స్ చూద్దాం
భారత వచ్చి ఏమనింది పిచ్చుకొని వెళ్ళిపోయిందా ఫోన్ అం
ఆ మెసేజ్ చేస్తా ఇవ్వు అనింది సరే రా చేయ్ తరువాత అమే సోనీ కాల్ చేస్ తానండి సరే చెయ్ అని చెప్పాంకే
ఆ ఆమెను చెొప్పిింది చేసిన వాళ్ళకిే చేయొచ్చులే చేయ్ రా అనింది ఎనే నంది కే నీకు చేసా ఇప్పుడు ఎలా అయిందమ్మా
ఇప్పుడు ఇంకా అవ్వలేదేమో నీది నాది వాళ్లతో అంతా అయిపోయిందిగ
ఒకసారి ట్రై చెయ్ అయితే పో తుంది లేకపోతే కాల్ ఎం పోదు నిది
ఆ
ఆ నాకైతే ఫుల్గా నిద్ర వచ్చేసింది ఎప్పుడెప్పుడు పడుకుందామా అ నుంది పొద్దున్నే ఒకటి లేసి చదువుకోవాలి
పోద్దున చానా కష్టం ఇంకా ఏమనా వేసి ఉంటే మార్నింగే లేసి చదవచ్చు లేకపోతే దాన్నే వెతుక్కోని ఉండలి
అవును రా బాబు లేయాలి ఫాస్ట్గా మాది రేప్ కెమిస్ట్రీ ఒకటి వాడేంకోషన్ బ్యాంకు ఇచ్చాడు అది చదువుకోవాలి పెద్ద తలనొప్పి ఈరోోజు ఆమె ప్రజెంటేషన్ ఇస్తుంటే ఒపక్క నవ్వొస్తుంది నామీ ఏంటో ఆమెకి చెప్పేకి కార్ట్లేదు ఆమెకి గుర్తు రావట్ల అప్పుడు ఏం చేయాలి గుర్తురానప్పుడు ఏమో చూసి చెప్పాలి ఆమె అలా కాదు ఇలా పక్కకేళ్ళి పోయి ఇలా తల తల్లపైన చేతులు ఇలా పెట్టుకొని కోతి లా చేస్తుంది నాక్ అది నవ్వొస్తుంది మళ్ళీ హు ఇదే హు అంటే డిస్కరేజ్ చేసినట్టుంటుందని నేను ఇంక ఏమన్లే నేను అది ఫ్రంట్ లోనే కూర్చున్నా అంటే సెకండ్ లోనే ఎప్పుడు కూర్చునేది వాళ్ళది ప్రజెంటేషన్ అయిపోయాక మా సార్ నన్ను చూపించి క్వశ్చన్ అడుగు వీళ్ళని అంట్ న్నాడు నేన్ లేయన్ కూడా లేలే అలాడే కూర్చొని ఆ ఆ అ టున్న తర్వాత లేదు నేను వాళ్ళని అడగాలంట
హోహో నిను లేపడా
ఆ నెన్ లేలే ఆ మళ్ళి నువ్ అడుగు తవ్ లేెకపోతే గౌతమ్ అడుగుతాడు అన్నడు గౌత్ త్తం అని వాడు సిఆర్ ఉన్నాడు ఎప్పుడు వాడు పెరిమై ఉంటాడు ఆ నువ్ లేకపోతే గౌతమ్ అడుగుతాడాన్నాడా సరే వాడినే అడుకో అని నేను ఇంక సైలెంట్ గా ఉండిపోయ ఏమనలే అలా వాడు అడగలే మేము అడగలేదా వాళ్ళు ఇయ్యంది వచ్చిందా మంచ్ చేసారు తెలుసా ప్రసెంటేషన్ వాళ్ళని పట్టుకొని దిస్ వాట్ ఎక్స్పెక్ట్ ట్టడు అన్నాడు చూడు కలాదు మ త వరా అద గబరిసది కటిగా ఎన్నవన్నా లేలక్ నవ్ారు అంత ఆా నేను ఎప్పుడు నీను చేసానా మళ్ళీ నెక్స్ట్ కాల్ ఇంకొకటే ఉండేది నాది అది వేరే వాళ్ళు చే స్త నా ఫ్రెండ్ క నువ్ ఆమెకి చేసుకో టైం లేదు
ఎవరికి ఆ వాళ చలి చేస్తలే
మళ్ళీ శ్రీవాణికి ఒకసారి ట్రై చెయయి నాది ఇంకొకటే ఫోన్ ఉంటే ఉనింది లేకపోతే లేదు ఇంకేం చేయలేను నేను కష్టపడి చేస ఇదే ఇంకాారా ఏమన్నా చప్పురా
చూప్పు్రం
లడవళ్ల్ చెల్లితో
ఇ
ఏ మాట్లాడావు
వా ఏన్నారువు అన్నారు నను చెదువేది కూచునందా అన్నా నువ్వేంతున్నావు అంటే నేను ఇంకా చదువుతున్న మ్యాచ్ ంది చూతూనే ఉంటావు మీ అక్క చెప్తుంది అది ఇది అన్నా ది ఎగ్జామ్స్ ఉంటే మాత్రం చదువుతా టఫ్ ఉంటే అది ఇది అన్నాడు
ఆ
ఇంకా మీ అక్కను చూసి నేర్చుకో ఏమనా రాకపోతే మీ అక్క దగ్గర నాడుగు చెప్పిస్తుంది మన ప్లస్ ఆమెనే ఇంటెలిజెంట్ ఎక్కువ చెప్తుంది ఆన్సర్స్ విత్న్ సెకంక్షన్్ సెకంస్ లో చెప్తుంది
ఆ ఆమె కూడా సిఎసీంలా
అ
ఆమె కూడా మన కోర్సా
అనుకుంటా
ఆ ఆహా ఏ నక నా రూమ బర్డే అన్నా కదా అది నిజ బేరా కరుణ నన్ విశజల ఏ చేద్దాం అనుకున్న ఆమె పడుకొనే వసింది రేపు దిల్లీస్ బిలేడర్ చెూ బనతా
అట్లే
లో అండి రే అంటే ఎలా తెలిసిందని అంటే ఆమె ఎవరితోార ఫోన్ లో ఏదో చెప్తుండే ఎవరో విష చేసింది అందుకే తెలిసిన తేట్ తెలు అ
ఇే ఇది ఉంో ఉంో వీడియో విష్ణంలో మెసేజ్ పెట్టు షరింగ్ ద కీ పాయింట్స్ ఆ్ డిస్ ఆర్ మ మీటింగ్ మినిమం సవెీ ఫైవ్ అటెండెన్స్ ఎలిజిబుల్ ఫర్ ఎన్ ఎన్పిటిల్ కోర్ రజస్ లీ డిస్కస్సి వి బ్యాచ్మె ఓన్లీ అప్ూ కోర్సస్ూల్ అడ్ స్ట్గా
మా ఎన్పిటిఎల్ క్యాన్సిల్ చేసేయలరా నాయనా మా డబ్బులు మగనుకి ఇచ్చేసికివనా
ఆ
ఏమ కోల్డ్ ఎనా అబ్బ
అ
ఏ మైంద్ర
గ్రూపులో చదు
ఇప్పుడు నేను చూడలేనులే ఇదయ్యాక చూస్తా చెప్పింక ఇంకా ఏముంది చెప్పురా. ఈగ ఏం చేయ కు ఎమ్రారా చేస్ సది డ్రెస్ సేలరా వాడు నా ఫ్రెండ్ ఉన్నాడు కదా రా నా స్కూల్ ఫ్రెండ్ వాడు అడిగితే వాడు ఏమంటున్నాడు అది ఏమో నేను కలర్స్ చెప్పా వాడు చెప్పాను నేను ఆల్రెడీ ఆ అఔట్ఫిట్ నా మైండ్ లో ఉంది కానీ నేను అది కొనుక్కోట్లేదు అంతే ఆలివ్ గ్రీన్ క్రాప్ టాప్ మళ్ళీ ఇది పీచ్ కలర్ ప్యాంట్ కార్గో అన్నా ఏమైనా
అంటే డ్రెస్ వేసుకోవా టాప్ జీన్స్ వేసుకుంటున్నావా టూ డేస్ వరకు ఉంటున్నావ్ న్నావా పక్కనా
టూ డేస్ వెళ్ళలేది కానీ కాన్సర్ట్ కోటే పొద్దున్న ఇంకా ఆడే ఉండేది వద్ వద్దు బోరింగ్ ఓన్లీ ఈవినింగ్ ఒక ఫోర్ కి ఫైవ్ కి అలా రెడీ అయేసి వెళ్ళాలి అప్పుడు కాన్సర్ట్ ఉంటుందో అది చూసి ని రావాలి పొద్దున్న అంతా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ ఉంటాయి అ అది ఇంట్రెస్ట్ ఉందంటే అది చూడొచ్చు కానీ అది ఎంత సేపూ అని చూస్తావు
అంటే లాస్ట్ టైమ్ అలాగే జరిగిందని
ఆహ్ ఆహ్ పొద్దునెలతే వేస్ట్ ఏం చేసేకుండదు అది తినయద అంత కాస్ట్ లీ ఫుడ్ ఏం బాగుండదు ఆ సరే
బాయ్